ఆహారంమండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఇప్పుడే బియ్యం కడిగేసి పెట్టేసాను
అవునండి
అవునండి
కర్రీ ఏం వండుతారండి
అదే చూస్తున్నానండి పొద్దటిద కొంచెం కర్రీ ఉంది అది కొద్దిగానే ఉంది ఇంకొకరికి కాదండి అయితే మరి సూన్ చేయాలా అని చూసి చూస్తున్నా మరి కె మైతాదో
అవునాండి
ఆ
మీ పాపలు ఏం చేస్తున్నారు
స్నాక్స్ తింటున్నారు మిక్చర్ తెచ్చుకున్నారు షాప్ నుండి ఇ తినుకుంట కూర్చున్నారు
అవునా అండి
అవునండి
బోల్లు త అరి ఊడ్స రాయింద
అయిపోయింది పనంత అయిపోయింది
అవునా
ఆ
చెప్పండి ఇంకా
ఇంకా వంట అయిందా మీది
కాలేదండి ఇప్పుడే చికుడుగాయ తెంపినా అండి
అవునా
అవునండి తెంపుడు అయింది కొంచెం ఆరున్నర వరకు అండేస్తానండి
ఆ
అవునండి
ఇక నేను రైస్ ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు మా పిల్లలు ఇవ్వాళ్ళ మధ్యాహ్నం పండుకోలేదండి ఇద్దరు కూడా ఆడుకుంట కూర్చు కూర్చున్నారు
అవునా
అయితే మరి కర్రీ అయితే ఉంది మళ్ళ ఆకలి అంటే తొందరగా తిన పెట్టొచ్చు పండుకుంటారు తొందరగానే
కరక్టేనండి
అందుకోసమని తొందరగా రైస్ పెట్టేసా
అవునా అండి
అవునండి
మా అబ్బాయి వచ్చిండు వచ్చిన తర్వాత తానం పోసిను
హమ్
కొంచెం అన్నం తినిపిచ్చాను వాళ ఫోన్ చూసుకుంటా పండిన్నాడు వాడు
అవునా
అవునండి ఇప్పుడిప్పుడే సెల్ చేసుకుంటా కతం పన్నాడయితే ఇంకా లేవ్వలే ఇప్పుడే పండుకున్నా
ఆహా
ఆ
చిక్కుడుకాయ కర్రీ చేస్తారా
అవునండి
ఆ
చిక్కుడుగాయకర్రీ చేసుడు మా అబ్బాయి తినడు చిక్కుడుగాయ కర్రీ
మరి
మా అబ్బాయి గురించీ మరి యొక ఎగ్గు తెచ్చి
హ్మ్
ఆమ్లెట్ ఎస్తా తింటడు వాడిగా
ఆహా
ఆ
ఆమ్లెట్ తొడి తింటాడా అన్నము
తింటడండి అంటే అన్నంల కలుపుకుంటా తినడు వాడు ఆమ్లెట్ ఎసి పక్క కుంచుతే తెల్ల అన్నం వేస్తే అది యొక్కా ఒక ఫోన్ అవునండి వొత్తం కలుపుకొని తినడు వాడు
అచ్చ అచ్ అల్వాట్ పిల్లలకు
అ అవునండి ఎగ్ టెన్ రూపీస్ అటైత అడ మరి
ఎంతా
టెన్ రూపీసే
ఒక్కటా
ఒక్కటి
అరే బాప్ రే నిన్న మాకు పొద్దున ఆరున్నరకొ ఏడున్నరకో తెచ్చిండ్ అన్
అవునా మాకు బాగా రేట్ చెప్ తంది ఇక్కడ పద్రుపాలాట లేని వాల్లో తీస్కోస్తే నేను షాక్ అయినా ఇప్పుడు
ఆ మాక్ ఏడున్నర తోటె ఏమో తెచ్చింది మా మమ్మీ వాళ్ళ షాప్ నుండే
అవునా అండి
అవునండి
ఇక్కడ మా షాప్ లా దుకాణం రోడ్ కే పోతే ఏమో తక్కువలో ఇస్తారు
ఆహా ఇంట్లలో అమ్ముతే ఇక రేటు ఎక్కువ చెప్తారు
ఫస్ట్ అయితే ఏడు రూపాయల్ ఉండెనండి
ఆహా
అక్కడ కింద దుకాణం కాడ ఏడు రూపాయలు ఉంటే ఇక్కడ ఎనిమిది రూపాలండి
అవునా
ఉండే ఈ మొహరం పండుగ కాక ముందు ఇవాళ నేను మా బా గురించి అని రెండు ఎగ్లు తెచ్చేదిందుకు అయితే ఆమె రేట్ చెప్పేవారకి నేను షాక్ అయినా
ఫస్ట్ మీరు ట్రైనే తీసుకుంటుండే ఇప్పుడు తీసుకోవట్లేదా
తీసుకుంటలేమండి ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటుండే అట్లనే తే తీసుకుంటే మా బాబు స్కూల్ పోంగా రెండు ఉడక పెట్టిస్తే ఆయనే తిని వెళ్తుండే
ఆహా
ఇప్పుడు ఇగ చేస్తలేేమండి
ఆహా ఎందుకు అమ్ముతలేరా అక్కడ తెచ్చి
అమ్ముతలేము తెస్తలేమండి ర్యా
ఆహా
ఆ
వాళ్ళు తెచ్చి ఏస్తున్నారా మరి
ఎవరండీ
అదే తీసుకొస్తుండే కదా ఎగ్స్ తీసుకొచ్చి ఏస్తుండే కదా మీకు
ఆయన ఏస్తలేడు వేరేటయన వేరే ఇల్లకు పాత షాపులోలకి ఏసేటోడు వస్ తాండు వాడు ఇంగ మాకు ఏసే టయనేస్తలేడు మేము తీసుకుంటుండే మనిషికి ఒక్కొక్కటి రెండు రెండు ట్రేలు తీసుకుంటుండే
ఆహా
అందరం తీసుకుంటుండే గాని ఇప్పుడు ఆయనేస్తలేడు
ఆహా
అవునా
ఇంకలేవ్వలే మీ బాబు
లేవ్వలేదండి మా బాబు పండుకొనే ఉన్నాడు.
ఆ ఆ
వాడు నైట్ ఇగ పండడు జల్ది పదకొండు, పనిండూ అయితది ఆడు పండే వరకు
పొద్దున్న లేస్తాడా మరి స్కూల్ కి
లేపంగా లేపంగా లేస్తాడు ఏడుకి ఏడున్నరకు లేస్తాడు ఇగ
అచ్చా ఆహా అదే ఇప్పుడు నాయ్ తొందర పండుకుంటే వాళ్ళకి నిద్ర సరిపోతది.
వాడు ఆడుకునేతండుకు వెళ్తుండే అది ఆర్ ఆర్ బి చదువుతారు కదా అటు పోయితుండే గాని ఇప్పుడేమైందంటే వర్షం వచ్చింది మాకై
అవునూ
ఆ వర్షం వస్తే మొబైల్ పట్టుకొని చూసుకుంటుండేవాడు.
ఆహా
అది చూసుకుంటా చూసుకుంటా తానం పోషినా
ఊ
మంచిగా వర్షానికి దానికి మంచిగా నిద్ర వచ్చింది వానికి
ఆ
పండుకున్నాడండి
ఆ
ఇగ లేస్తే ఇగ ఉంటది.
ఆమేగా
ఇప్పుడు పంటే బాగా సతాయించుకుంటాడండి బాగా ఏడుస్తాడు.
ఇగా నైట్ పూట
ఏ ఒక పది నిమిషాలు అయితే బాగా సదాయించుకుంటాడండి ఇగ ఏడ్చుకుంటూనే ఉంటాడు వాడు
ఊ
అవునండి మీ అత్తమ్మ వచ్చారా
రాలేదండి ఇంకా ఇవాళ్ళ
అవునా అండి మీ మావయ్య
మామయ్య కూడా రాలేదివాళ్ళ ఇంట్లోనే ఉన్నారాళ్ళు నిన్న మా అత్త వచ్చి ఏల్లింది ఇయాల రాలేదు మొత్తానికి
అవునా అండి
సాయంత్రం వస్తుదిగావచ్చు వస్తే
అవునా
ఆ
పొద్దుగాల మా డాడీ ఫోన్ చేసిండు
ఆ
ఫోన్ చేసి ఏం చేస్తున్నా అని చెప్పిండు ఏం లేదు ఇప్పుడే బాబుని బడిగి తినాలండి అన్నా
ఆ
మా అమ్మ అమ్మ ఏం చేస్తందంటే బొమ్ముడి కూర అండుతాంది అని చెప్పిండు
ఆహా
చెప్తే మీ పక్క షాప్ లో అక్కడ దొరుకుతాయి కదా ఒక చెటాక్ పంపుమనుకొని మా ఆయన అటు వస్తామని చెప్పినం అదే అడిగితాది
ఆ
మా అమ్మ కోప్పడ్డది
ఆఆ
పైసలు లేవు ఇప్పుడు అని చెప్పింది అట
ఆ
మా డాడీ చెప్తాను అమ్మ కోపం చేస్తాంది ఉన్నప్పుడు కొని పంపుతా
ఆ
అని చెప్పిండు
అవునా
మా డాడీసల్ల పైసలు లేకుండేనేేము ఇన్ని రోజులు చెయ్యలే మరి
ఆ చేయలే ఇప్పుడు రీచార్జ్ మొన్ననే చేయించిండు
ఆ అందుకని అలా షురూ చేసిండు ఫోన్ ఇవాలా ఫోన్ షురూ చేసిండు మాట్లాడిండు
ఆ
ఆ
ఉ
చేస్తాడు పొద్దుగాలయితే ఏడింటికే చేస్తాడు
ఆ
చేసి ఏం చేస్తున్నారు మా అబ్బాయి ఉంటే అబ్బాయి తోటి మాట్లాడతాడు మా అబ్బాయి లెవ్వకుంటే మాట్లాడు నాతోటే మాట్లాడతారు
ఆ
చూసుకండి వాన్నమ్మయిందా
నా కాలేదండి ఇంకా ఇప్పుడే పెట్టాను
అవునా
ఆ
కథగాయమన ఆ ఆరున్నర వరకు చేస్తా ఏడిటి వరకు అయితుది ఏడున్నరకు తింటామండి
ఆ
ఇప్పుడు బాబు తోటి ఒక రెండు బుక్కలు నేను ఇంకా అన్నం తిన్నాను
అచ్చా ఆ
గా అంత తీగ వీళ్ళు తింటాడు మా మామ అయితే మొత్తానికి తింటలేడండి అన్నం
మళ్ళా తింటలేడ
మళ్ళా తింటలేడండి ఇలా పొద్దుగాల కొంచెం వేసిన అన్నం తోట కూరండాను
ఉ
ఉ కొంతం చింత చారు ఉండే అది ఇంతంతే అంటే ఇంతంటే మనం తింటే ఒక్క బుక్ అయితది గదా చూడండి
ఆ
అంతన్ అంతే అన్నం పెట్టి గింతంతా తోట కూర వేసి చారు వేసి ఇచ్చిన
ఉ
అది ఒకటే ఇకా గింత అంతే పెట్టిండు దానిలోనే చేయాలి
అయ్యో
ఇప్పుడు మరి పొద్దుగలా అది ఏమంటారు గక్క పిండి అంబలు చేసిన
ఆహా
హలో
ఆ హలో అండి
వింటున్నారా హలో
ఆ హలో వినోస్తుందండి
అవునా అంబల్ ఏసినా తాగిండు మళ్ళ ఒకసారి అదే అంబలి తీసుకపోయి ఇస్తానండి ఇక అదే తాగుతాడేమో అన్నం ఎట్ తింటన్నాడు
అయ్యో
నిన్న కొంచెం మంచిగా తిన్నాడండి పొద్దుగలా తిన్నాడు సాయంత్రం ఇసె సాయంత్రం తిన్నాడండి
ఉ
ఇప్పుడే తింటాడు చూడు
ఎందుకో పాపం ఒక రోజు మంచిగా ఉంటది ఒక రోజు ఫీట్ ఉంటది
పొద్దుగల జ్వరం వచ్చిందని అన్నాడు మరి ఒక టాబ్లెట్ ఇచ్చిన
ఆ
ఆ టాబ్లెట్ వేసుకున్నాడు వేసుకొని ఇగ పన్నడైతేగా లేస్తానే వెళ్ళాడు చాయ్ ఇచ్చినా ఇంకా వద్దంటాడు
అయ్యో
హలో
ఆ హలో అండి
మీ వాయిస్ కరెక్ట్ ఇనిపిస్తలేదండి ఎందుకు
ఎందుకండి ఇప్పుడు వస్తుందా
ఆ ఇప్పుడొస్తుంది మెల్లగా వచ్చిందండి ఇంతసేపు
అవునా
అవునండి
ఆహా ఎందుకు మరి తినట్లేదు
ఆయనకు హెల్త్ బాగలేదండి డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి
ఆహా
యినే లేస్తాలేడు ఇగా ఆయన బాగా
పాపం బాగా ఏజ్ అయిపోయింది ఇగా.
ఏజ్ అయిపోయింది ఇగ పంటే ఇగ లెవ్వడండి
అయ్యో
మొన్న ఈప్పుకు ఒక చిన్న పుండుతిరంగాయింది.
ఎక్కడా
ఈపుకు ఈప్కు ఎనకా ఈపులా బుక్క కైందాప్ బ్బా ఈ పుండూ మరి పెద్దగాయితదా ఇది ఏం చేస్తదా అని బాగా భయ అయింద
ఆ
అయితే అది పుండు కాదండి ఇదేమంటరు కురుపు అంటరు చూడండి
ఆ
అది అయిన్దండి
మరిపోయిందా తగ్గిపోయిందా
ఆ తగ్గిపోయిందండి
మంచిదే నయమే అండి
ఇగ మాకందరికి భయం అయిందండి
అవును ఈ ఏజ్లో అయితే పోనే పోవ్
ఇగ మేమన్ పన్నం పండుకొని పండుకొని అట్లా మరి పుండు గిట్ట అవుతుదేంటిది ఆ ఎప్పటి పండి ఉంటున్నాడని భయమైంది మాకు
అచ్చ అచ్చ ఆహా
అయితే అది మొన్న రెండు రోజులు తానం పోసినమ్మాఆడి బిడ్డలు వచ్చిండ్రు
ఆ
మా ఇక్కడ ఉన్నామే రానే రాదండి బాగా
ఓకేనాండి నమ్ ధన్యవాదాలండి మీతో ఇంతసేపు మాట్లాడినందుకు
సరేనండి థ్యాంక్యూ అండి